ఏండి
హాయ్ అండి బాగున్నా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారండి
ఆ అండి బాగున్నాము ఓకే ఏ టాపిక్ ఆ మీరు గుడికి వెళ్తుంటారండి
ఆ వెళ్తుంటామండి
ఆ అటుపక్కన ఉన్న గుడులు
ఆ వెళ్తామండి మేము ఎక్కువ ఆల్మోస్ట్ చెప్పాలంటే శుక్రవారము ఇట్లా అమ్మవారి గుడికి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి గుడికి మాకు దేవుని గడప దగ్గరండి
ఉహు ఓకే
ఆ అలా మేము శనివారం శనివారం వెళ్తూ ఉంటామండి మీరండి
నేనా పొత్తలే మకు సాటర్డే సండే శని కువారము ఆదివారము లీవ్ ఉంటుంద్ కదా అండి
అహా ఓకే ఓకే
ఆ ఇ కా గణేష్ చ గుడికి ఆ సినిమహత్మ గుడి కి ఆత ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుంటానండి ఇక పక్కనే ఫేమస్ అయి నా కోలారమ్మ గుడి అని ఒకట్ ఉంది అది కాకుండా సోమ స్తోమేశ్వర గుడి
ఓకే అండి
చాలా పురాతమైన పురాతనమైన దేవ ఆవల దేవాలయాలు
ఆహ చవ్
కొంచె బాగుంటుందండి అక్కడ ప్రశ్ నంతంగా
ఉ మాకీక్కడ ఒచ్చేసి దేవుని కడపయిండి వెంకటేష్ స్వామ్ గుడి తర్వాత ప్లస్ కొంచెం ముందుకు వెళ్తే అనక ఆ శివాలయం ఉంటుంది
ఉహు
ఇ శివాలం తర్వాత ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొచ్చిమంటేనక అమ్మవార్షల్ గుడి ఒకట్ ఉందండి
ఆహా
ఆ అక్కడికి వెళ్తూ ఉంటామండి శనివారం వెళ్ళామన్ టే ఆ మూడుగుళ్ళు చూసుకొనోస్తాము
ఉమ్ మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి అండి సొ హాలా ఇక్కడా దగ్గరలోనే షెనిమాత్మ గుడి ఉంది అక్కడిక్ వెళతే ఇక్క ఒకే
తరు గుడా అండి
ఆవునండి అక్కడ వెళ్తే ఇక వెంకటేశ్వ స్వామి అక్కడే ఉంటాడు ఇకా గణేష్ అనె అప్పుడ్ అక్కడే ఉంటాడు సుబ్రహ్మణ్యం కూడా క్కడే ఉంటాడు ఆ అన్నిది ఒకే చోట నన్
శివాలయాలల్లో కూడా కొన్ని కొన్ని అక్కడక్కడే అంటే గుడి ఒక్కటే కానీ దేవుళ్ళు వేరు వేరుగా పెడుతూ ఉంటారు
అహ్ అన్ని రెక్కాల దేవుల్లో పెట్టేస్ ఉంటారు సో అలా దర్ నమస్కారం ఏసుకొని ఒస్తే ఒస్ ఒస్తా ఉండేద్ అంతే అండి
ఆహ అంతే లేండి హ్ ఇబ్బుడు ఆల్మోస్ట్ మాగ్గూడా ఇంటి దగ్గరే కట్ కున్నారండి వెంకటేశ్ స్వామి గుడి ఇంటి దగ్గరే కడుతున్నారు మేముంగా అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరికే ఒచ్చేసింది
ఉహ్మ్ ఇకా అలాగైతే మీరు డైలీ వెళ్ళొచ్చు అలా అయితే
ఆ అవునండి చాలా చాలా వరకు దగ్గరే మాకు జస్ట్ ఎలా అంటే మేముండే రియాకు గుడి పక్కన పక్కన వీధిలో ఉంటాద్ ఉంటుంది
ఉ ఓకే
ఇక్కడ దేవుని కడపుకు వెళ్ళాలంటే కనీసం ఏదనాస్ స్కూటీ గాని లేదు ఒక ఆటో మాట్లాడుకోనన్నా వెళ్ళాలి లేదంటె స్కూటీ లో వెళ్ళాలి
ఉహు
ఇది ఆల్మోస్ట్ ఇదియితేనక నడుచుకుంటూ వెళ్లేయ్యచ్చు అంటే దగ్గరే కాబట్ ఎళ్ళచ్చు ఒక్కరి తోడు కూడా మనక అవసరం లేకుండా
ఉ
వెళ్ళచ్చు
ఓకే మీకు బైక్ తోల డప్ కూడా వచ్చా అండి
లేదండి మా వారు స్కూటీ దోల్తాడు
అ
నాకైతే రాదండి రాదు రాదండి సైకిల్ కూడా రాదు నాకు
ఓ
చిన్నప్పటి నుంచి భయమండి అంటే జస్ట్ ఎలా అంటే కింద పడతాము లేదు ఎవర్నన్న గుత్త ఓ వెళ్ళి గుద్దేస్తామేమో అని అలా భయం అండి
అహ ఓకే
జస్ట్ ఎలా అంటే పిల్లప్పుడు పిల్లప్పుడు మేము కింద పడ్డానండి నేను కింద పడ్డా నుంచి కొంచెము భయం
ఆహా నేనైతే ఎన్నిసార్లు పడ్డానో క కౌంట్ లెక్కలేదు
అవును
అదట్
ఇహి కానీ పక్కనొళ్ళు ఏం చెప్తారంటే కింద పడుతూనే నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ట్రై చెయ్ అంటారు మా మమ్మీ అలా వాళ్ళు
అంటే మీరు లాంగ్ చాలా దూరం వెళ్ళకుండా ఒక దగ్గర దగ్గరనే అలా పోయసి పోర వస్తూ ఉంటే మీకె ధైర్యమ చ్చేస్తుందండి లేకుంటే తు చుట్టు పక్కన ఏదైనా గ్రౌండ్ ఉంటే అక్కడ వెళ్ళి ఒక టూ త్రీ రౌండ్స్ డైలీ ఒక ఏసేస్ వస్తా ఉంటే
కానీ ఆల్మోస్ట్ టైమ్ టైం చాలదండి ఆడికి అయిపోతుంది ఏమున్నా ఒక సిక్స్ థర్టీ నుంచి అట్లా కొంచెం ఒక టూ అవర్స్ అట్లా కొంచెం టైమ్ ఉంటుంది తర్వాత మళ్ళీ పాపో చ్చిందంటే టైం ఉండదు
ఉహు ఉ ఓకే అంటే మీరు సీరియల్స్ చూసుకుంటు ఉండిపోతారా ఉండిపోతారా
లేదండి సీరియల్సు సామాన్యంగా చూడను నైన్ థర్టీ నుంచి చూస్తాను జస్ట్ ఎలా అంటే టూ అవర్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి మా మే మేముండే ఏరియాలో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ తో కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటాను
ఆ ఓకే
లేదంటే నేను వెళ్ళకున్నా గానీ వాళ్ళు కాల్ కొడతారు నాకు ఇప్పుడు ఫోన్ చేస్త ఆరేం బయటికి రాలేదు నువ్వు అని
ఓ అవును ఈ రోజు సండే కదా మీరు యాక్చువల్లీ ఇంకా కనిపలేదు అనుకుంటా
చేస్తా అన్న నేను వస్తా లే అని చెప్పి కొ కట్ చేస్తాన్న ఫోను
ఉహు ఓకే ఇకా దూరం భారం అంటే ఎక్కడే వెళ్ళడానిక్కదా గుడి గుడికి ఇక నను మేవో
దూరం అంటే ఆల్మోస్ట్ పాపుంది కాబట్టి చాలా వరకు వెళ్ళమండి దగ్గరగా ఎక్కడన్నా వన్ అవర్ టూ అవర్స్ అలా అయితే వెళ్తూ ఉంటామండి అంటే మాకు ఒంటిమి ట దగ్గర ఉంటుంది నందలూర్ అండి మీకు ఐడియా ఉందా నందలూరు లో సౌమ్యనాథ స్వామి గుడి ఉందండి ఆ గుడిలో కూడా ఫేమస్ అండి వెంకటేశర స్వామి ఉంటాడు అక్కడ ఆ కానీ మాకు ఇక్కడికి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మేము పోవాలంటే
ఉమ్మ్ ఉమ్
కానీ అక్కడ మటుకు చాలా వరకు కోరికలు నెరవేరినాయి అనే మాట విన్నానండి నేను
ఉమ్మ్ ఉమ్
ఆ పురాతమైన గుడి అండి అది కూడా
ఉహు ఓకే
మనము కౌంటింగ్ ఒక తొమ్మిది అదే తొమ్మిది చుట్టూ అంటే గుడి చుట్టూ తిరిగా తిరిగేసేసి మన కోరిక కోరుకొని
ఉమ్మ్
తర్వాత మళ్ళీ మనము స్టార్ట్ చేయాలండి అంటే మన కోరి క నెరవేరిన తర్వాత
ఆహా
అంటే జస్ట్ మీరు ఏదైనా కోరుకో ఉంటారు కదండి కోరుకున్న తర్వాత మీకు అది నెరవేరిన తర్వాత నూట ఎనిమిది చుట్లు తిరగాలి
ఉహు ఓకే
ఆ చాలా వరకు విన్నానండి నేను కూడా ఎప్పుడంటే నా పాప లేనప్పుడు పాప పుట్టక ముందు ఒక్కసారి వెళ్ళాను
ఉమ్మ్
తర్వాత వెళ్ళలేదండి ఇంగ
ఉహు ఓకే ఆ నేనైతే రీసెంట్గా ఇక్కడ ఆ నేనైతే రీసెంట్ గా ఇక్కడ కర్ణాటకలో ధర్మశాల అని ఉంది కదండి ఆ
ఐడియా లేదు మనం అంత లాంగ్ జర్నీ చేయలేదండి
ఆ యాక్చువల్లీ ఇక్కడ ధర్మస్థలం అనేది కొంచెం ఎక్కువ ఫేమ ఫేమస్ అండి ఆ ఆ పక్కనే ఆ ధర్మస్ లలో శివుడు ఉంటాడు పక్క పక్కనే కుక్కే సుబ్ర్మణ్య అని ఉంటుంది సుబ్రహమణ్య దేవుడు ఉంట
ఆ ఆ పేరు పేరు విన్నానండి
ఆ ఈ రెండు పక్కపక్కలోనే ఉంటుందండి సో రీసెంట్గా వెళ్ళేసి వచ్చాము ఇది కొంచము ధర్మశాల అనేది కొంచెం ఫేమస్ అండి కర్ణాటకలో మ మనకి ఆంధ్రాలో తిరు తిరుపతి ఎలాగో ఇక్కడ కూడా అలాగే
ఆ అ
ఎక్కువగా ఉంటారు ఇ ఇ ఇప్పుడు రీసెంట్ గానే వాళ్ళు హాల్ అంతా రెడీస్ చేసారండి జనాలు ఎక్కువగా రావడంతో ఇక్క దర్శనానికి కోసము ఇక్కడ పెద్ద పెద్ద హాల్గా రూమ్ లాగా చేసేసారు సో అందువల్ల ఇప్పుడు టూ అవర్స్ త్రీ అవర్స్ పో రూమ్ లో వేసేస్తారండి ఆ తర్వాత ఆ అవునండి త ఆ తర్వాత వదులుతారు ఆక్చులీ ఈ వీకెండ్ కాకుండా రిమైనింగ్ డేస్ లో పోతే కొంచెం దర్శనం ఎక్కువగా త్వరగా అయిపోతుందండి
ఆహా
ఆ బాగుందండి చాలా బాగుంది అక్కడ
చూడాలండి ట్రై చేయాలి ఒకసారి
యాక్చువలీ ఫస్ట్ ధర్మస్లా వెళ్తారు ఆ తర్వాత సుబ్రక్కే సుబ్రహ్మణ్యకి వెళ్ళేసి వస్తారు
ఆ ఓకే ఓకే
అలా ఇదిక్క పద్ధతి పాటిస్తారండి ఎక్కువగా
ఓహో
అ
మా సైడ్ ఎక్కువ తిరుమల అండి ఎక్కువ తిరుమలకి వెళ్తారు
ఆ ఉ కరెంట్
ఆ అ ఎక్కువ ఆక్కడ తమిళనాడు అక్కడ ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు చాలా మంది తిరుమలకే వస్తారు కదండి
ఊ ఎక్కువగా వస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువగా తిరుమలకి ఎక్కువగా వస్తారండి
ఊ
అ ఇప్పుడైతే రీసెంట్గా ఈ కరునామలై ఇక్కడ వెళ్ళాలని చాలా ఫేమస్ అవ్ అవుతుంది ఇక ఫ్రెండ్స్ తో పాటు ఊ ప్లాన్ చేయాలండి వెళ్ళడానికి
ఆ ఓకే
అరుణాచలం అనేసి తమిళనాడులో ఉంటుందండి
ఉ ఆ విన్నా విన్నానండి
ఉ అక్కడ గిరి ప్రదక్షణ అనేసి ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడవాలండి
ఆ అవునండి చెప్పులు లేకుండా నడవాలంటే కొంచెం
ఉ అది చెప్తుంటారు ఇకా
అంటే మ్యాథ్స్ ఏదో వేసార అన్నారండి అంటే ఆ మ్యాథ్స్ మీదనే మనం నడిచేది అని అ అన్నారు విన్నా నేను
ఆ రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను యాక్చువల్లి ఎక్కువ మంది అయిపోవడం వల్ల నడ్ నడవడానికి కూడా చాలా లేట్ అయిపోతుఉంది అని
లే ఆ అంటే మనకు అడుగడు గున అంగళ్ళు ఉంటాయంట కదండి చిల్లరంగలు గాని ఏదైనా ఫ్యాన్సీ అంటే చ్ ఒక గాజులు అంగళ్ళ గాని ఎనీ ఐటెం మనకు దొరుకుతుంది అక్కడ అన్నారు
ఉ అన్ని దొరుకుతుందండి కానీ మీరు నడవడానికి కొంచెం వస్ స్పేస్ కావాల కదండి జాగర్తగా కావాలి కదండి అంత మంది ఎక్కువ ఎక్కువ జనాలు అయిపోవడం వల్ల ఆ కొంచము ట చాలా లేట్ అవుతదని చెప్పాడు
లేట్ అవుతుంది ఇబ్బంది గూడా కాదండి నడచాలన్న గానీ కొందరు చ్ ఎలా అంటే కొందరు చిన్నగా నడుస్తారు కొందరు ఫాస్ట్ గా నడుస్తారు చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది
ఉ అలా అయిపోయింది ఇప్పుడు ఉ జనాలు ఎక్కువగా గుడికి వెళ్ళడము అలా ఇంకా వేళ్ళడము ఆ ఎక్కువోచ్చెసారండి ఇప్పుడు
అవును
దేవుని మీద చాలా భక్తి వచ్చేసింది జనాలకి ఇప్పుడు
ఏం చేస్తామండి పాపాలు అట్ల తయారవుతా ఉంటే జనాభా గూడా
ఆ ఆ అవునండి
అంటే చాలా వరకు పెద్దవాళ్ళు అం అంటూ ఉంటారు గదండి పాపాలు ఎక్కువ చేస్తున్న వాళ్ళే దర్శనాలకు చాలా వరకు వెళ్తూ ఉంటారు అని అంటారు హ
హు అవునండి ఓకే
ఉ స్వామి మా తప్పు ఏదైనా ఉంటే క్షమించండి మమ్మల్ని ఏదో ఒక దారిలో పెట్టండి అని చెప్పి మోక్కుకోవడానికి వెళ్
ఊ యాక్చువల్లి కష్టాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా పోతారండి ఇక్కడ ఆరామ్గా ఉండేవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు ఆ అంతగా ఎక్కువగా పోరండి వాళ్ళకి కష్టాలే వేరే ఉంటాయండి డబ్బు
డబ్బు ఉండే వాళ్ళకి గూడా కష్టం ఉంటుందంట ఉంటుంది గదండి
అన్నింటిక్ డబ్బే అండి ఇప్పుడు
ఆ ఆల్మోస్ట్ అదే అండి ఎ ఇప్ ఇప్పుడు ఎలా అంటే మనకు డబ్బు ఉంటే ఏ పనైనా చెయొచ్చు అని అంటారండి
ఉహు అవునండి ముందరయితే ఎమన్
ఉంటారండి
రేపు ఆఫీస్కి ఎళ్ళిపోతాను అండి
ఓకే అండి రేపు ఈవినింగ్ చేస్తానండి నేనైతే
ఆ ఈవనింగ్ సెవెన్ తర్వాత చేయండి
ఆ ఓకే అండి ఇప్పుడు మళ్ళీ ఏమంటే పాప వస్తుంది అది గాక ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు
ఆ
బయటికి వెళ్ళడానికి వాళ్ళు ఏవో బయటికి ఏం రాలేదని కాల్ చేస్తున్నారు ఒకటే మేడం వాళ్ళు
ఆ అంటే మీరు డైలీ వెళ్తారండి వాళ్ళ దగ్గరికి
ఆ డై కూర్చుంటాం అండి మేము డైలీ కూర్చుంటాము
ఏముంటుందండి డైలీ అలా
ఏదో ఒకటి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటామండి
సీరియల్ గురించి వాళ్ళు చనిపోయారు వీళ్ళ ఇలా అయిపోయారు
సీరియల్ గురించి లేదు ఏదైనా ఆల్మోస్ట్ ఏదైనా మన పర్సనల్ విషయాలు గాని లేదు వాళ్ళ ఏన్నా ఏదైనా మాట్లాడుకోవడం గాని లేదు అంటే జస్ట్ అలా కూర్చొని ఉంటాము మాట్లాడు ఉంటాయి అదొకటి
ఆహ హ
మా ఇంటి దగ్గర ఇంగో ఒ కమో అటెండర్ గా పనిచేస్తుంది. ఆమె అంజలి అనే ఆమ
ఆహా
ఆమా స్కూల్ల్లో విషయాలు అవి ఇవి చెప్తూ ఉంటుంది కూర్చొని
ఎక్కడ పని చేస్తనండి వాళ్ళు
అమ్మొచ్చి వేంపల్లి
అదా
వేంపల్లి బాయ్స్ హై స్కూల్ లో వర్క్ చేస్తుంది.
ఊఉ ఇక చుట్టుపక్కన ఉండే జనాలు వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉండిపోవచ్చునమ్మా అంటే
ఆ లేదు లేదండి ఓ ఓ ఒక్కరి విషయంలో జోక్యం లేదండి ఎప్పటికి కూడా ఏమున్నా మేము కూర్చుండే వాళ్ళము మా పర్శన పరంగానే మాట్లాడుకుంటూ ఉంటాం గాని పకాల విషయాలు మట్టుకొని జోక్యం చేస్ లేదు లేదండి అలా అటుగా అలాంటివి అంటూ చెయ్యము.
ఆ ఓకే
రేపొద్దు ప్రాబ్లం కదండి ఒక్కరి గురించి మాట్లాడుకొని మనము సఫర్ అయ్యే బదులు మన విషయం మనదే మాట్లాడుకుంటే
చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా మీ పక్కలోనే ఉంటారు కదండి.
అవునండి అంటే మేము ఎలా అంటే అండి ఇక్కడ కొందరు బయటికి రారండి ఎంత సేపు ఇంట్లో ఉండే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు.
ఆ వాళ్ళ గురించి కదండి మీ గ్రూప్ మీ గ్రూప్ వాళ్ళ గురించి మాత్రమే
మా గ్రూప్ లో మేము అంటే ఒకరి గురించి ఒకరు ఏమి మాట్లాడుకోమండి.
ఆహా ఓకే
ఎలా అంటే ఎవరన్నా కష్ట సుఖాలు అంటే తన కష్ట సు కాలు గానీ, మా కష్ట సుఖాలు గానీ లేదు జస్ట్ ఏదన మనం క్లారిటీగా గానీ లేదంటే జోక్ గా ఏదైనా మాట్లాడుకుంటే మా పరంగానే
ఉ అది మంచిదండి యాక్చులీ
ఆ పక్కనోళ్ళ విషాం మటుకు ఎంటర్ కామండి అ సలు జస్ట్ ఎలా అంటే ఇప్పుడు ఆ ఇంకోటి ఎలా అంటె అండి
మాట్లాడకు
ఆ ఇప్పుడు తను మాట్లాడ మనం జస్ట్ ఏదైనా మాట్లాడుకోకుండా ఉన్నెప్పుడు తను నీ గురిం చి ఇలా మాట్లాడింది, ఇలా మాట్లాడందని టాపిక్ రాకూడదు కదండి అది
అవునండి అది మళ్ళీ ఇకా మ్ ఒక్క బ్యాడ్ ఫీలింగ్ వచ్చేస్తుందండి.
ఆ అందువల్లగండి ఎవ్వరి గురించి లేదు ఏమున్న గని మన గురించి మనమే మాట్లాడుకున్నాం పక్కనోళ్ళ విషయాలు జోక్యం వద్దు అని చెప్పేసి మేము ఇగ అట్లే పక్కనోళ్ళ విషయలు ఏం మాట్లాడుకోమండి.
ఉహు అది యాక్చులీ మంచిదండి రిలేషన్షిప్ కూడ ఫ్రెండ్షిప్ కూడ ఎక్కువ కాలం ఉంటుంది. అల చేస్తే
లేదు ఏదైనా సహాయం కావాలా అమౌంట్ పరంగా సహాయం కావాలంటే తను నా హెల్ప్ చేయడము నేను తనకు హెల్ప్ చేయడము అట్లా చేసుకుంటు ఉంటామండి మే మేము అంటే మేవు దగ్గర అక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ అట్ల ఉంటాము వాళ్ళ పరంగా మేము మాట్ల కూర్చొని మేమే మాట్లాడుకుంటాం లేదు మనం వంట మనం ఏమన్న చేసుకుంటేనక్క వాళ్ళు చేసుకునప్పుడు మనం పెట్టిడం లేదు మనం చేసుక్ కొన్నప్పుడు వాళ్ళు పెట్టి ఈయడము
ఉహు హు
అలా చేస్తూ ఉంటామండి మేము ఏదైన హెల్త్ పరంగ కూడ అం డి ఆ హెల్త్ పరంగా మనం జస్ట్ ఒకళ వంట చేసుకోలేదు అంటే బుమ్మ ఒక ఆంటి బుమ్మ అంటే అని ముస్లిం సోల్లేే అండి ఆంటీ పర్లేదు బాగ ఒక సొంత తల్లి లాగ ఫ్రెండ్ లాగా ఆమ ఏం చేసుకోకపోయినా కానీ అమ్మాయి ఏం చేసు కున్నావు ఏం చేసినవు ఈ రోజు అని అడుగుతుందామా లేదు ఆంటిఈ రోజు చెయ్యలేదు అని అంటే ఆమె తెచ్చిస్తుంది ఇదుగో అమ్మ యిది తీసుకో నువ్వు అంటే వద్దు మా అన్న గానే ఏం ను నువ్ పెట్టినప్పుడు నేను తీసు కుంటా కదా నువ్ నేను పెట్టినప్పు నువ్వు తీసుకోవచ్చు కదా అని చెప్పేది ఆ ఆం పెట్టిస్తుంది ఆమ
స
వాళ్ళకి ఎలా అంటే అండి చిత్రాన్నము చేసుకోడం రాదు చిత్తరానం ఒళ్ళిగడ్డ తాలింపు అలాంటివి ఆ మాకు సంక్రాంతి వినాయకమయ చవితి దసరా అప్పుడు నేను చేసి వాళ్ళకి పెట్ టిస్తూ ఉంటానండి అన్ని
ఉహు నాక యితే చిత్రం అంటే ఎక్కువ ఇష్టం అండి
అహా ఓకే అండి
హా
అలా పాపం ఆమ చెప్పండి చెప్పండి
అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాదండి హొటల్కి ఇంట్లో ఏమి చేయక్ పోతే చిత్ర చిత్రణం కోసం వెళ్ళిపోతానండి వెళ్ళి తినేసి వచ్చేస్త
అంతేలేని దాంట్లోకి ఉల్లగడ్డ కర్రీ బావుంటుందండి
ఉహు పాపం
లేదంటే వంకాయ కర్రీ వంకాయ నూనెంకాయంటారు కదండి
ఆ అవునండి
అ ఆ కర్రీ కూడ బాగుంటుందండి
మా అమ్మగారు అప్పుడప్పుడు వచ్చి తెస్తూ ఉంటారండి
ఆహా
చాన బాగుంటుంది అండి
అవునండి ఈ ముస్లిమ్సోళ్ళు ఎలా అంటే ఎక్కువ మాంసం తింటారు కాబట్టి వాళ్ళకు చిత్రానము ఇంకా బెలమన్నము పాయసము అవి అలాంటివన్నీ వాళ్ళకి చాలా ఇష్టము బాగా
అవునా ఓకే
ఆ అట్లే పాపము చు మనం జస్ట్ పండుగులకు చేసినప్పుడు వాళ్ళకి పెట్టిస్తాం కాబట్టి వాళ్ళు తీసుకుంటరు అండి వాళ్ళు రంజాన్ పండగ వచ్చిందంటే వాళ్ళు పెట్టిస్తారండి
ఆ వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువగా
ఆ ఉ ఇంగా వాళ్ళ పాప అయితేనాక ఆన్ ఎప్పుడన్నా అడుగుతుంది వాళ్ళ మనవరాలు ఆంటీ జి తరాణం చేయండి ఆంటీ అని
ఉహు
పాపం అడిగి చేపిచ్చుకొని బోతుంది
ఆ
జస్ట్ ఎలా అంటే ఎదురు ఎదురు అండీ మేము ఉండేది
ఆహ ఓకే మంచిదే అండి అలా చుట్టుపక్ క్కలా అంత అంతలా సపోర్ట్ చేస్తూ ఉంటే చెప్పలేం కదండి ఏ టైంలో ఎట్లా ఈకష్టం వస్తదనేసి సో చుట్ట పక్కల వాళ్ళు ఉమ్
ఏందే హెల్త్ ఇష్యూ ఏదన్న ఉన్నా గాని మనం చేసుకోలేని స్థితిలో కూడా వాళ్ళు సహాయం జేస్తరు కదండి మనక్ నా నా ఆల్మోస్ట్ ఎలా అంటే అండి నాకు బయట ఫుడ్ పట్టదు మెయిను
ఉమ్
కాబట్టి నేను బయట ఫుడ్ అంటూ తిననండి ఏమున్నా గని ఇంగా వడల్ దాయల్ లేదంటే పెరుగు అలా వేసుకొని తినే బదులు నేనేసిస్తానమ్మా అని చెప్పి ఆంటీ వేసిచ్చేది
ఆహా సూపర్ అయితే
ఆ
ఇంకాండి టైమ్ ఎంత అయిందో అండీ
టైం ఎయిటీన్ మినిట్స్ చూపిస్తుందండి కట్ కాలేదండి
అదే కట్ కాలేదండి టైం ఒస్తాంది
ఒకే ఒక ట్వంటీ మినిట్స్ దాక చూద్దామ
ఆ అంటే సరేలేండి మాట్ మీరు చెప్పండి
ఇంకేం లేదండి చుట్టుపక్కల వాళ్ళు సపో అలాగే ఉంచుకొని ఉంటే బాగుంటుందండి ఏదైన కష్టం వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు
అవునండి
ఉమ్
నా పరంగయితే నేనూ జస్టూ ఆ వాళ్ళ రెండు ఇల్లుల్ నుంచే తెచ్చుకుంటానండి ఏమన్నా కావాలన్న గాని లేదు వాళ్ళకి ఏదన్న కావాలన్న గాని నాదగ్గరకొచ్చి తీసుకుపోతారు
ఆహాహ ఓకే మంచిదే కదండి అల అయితే అలా హెల్ప్ చేయడం వల్ల అంతగా
కు ఒక ఏదైనా టమాటా గానీ లేదు కొన్ని పచ్చిమిరకాయలేవు లే దు కొత్తిమీరే లేదు మనకు అప్పుడు అంగడికి వెళ్ళాలంటే వెళ్ళలేం వెళ్ళలేం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్లేేసి అక్క కొత్తిమీరు ఇవ్వ కొంచెం అని చెప్పి తెచ్చుకుండేదాన్ని
ఉహుమ్ అవునండి
వాళ్ళు కూడా ఏమన్నా కావాలంటే నా దగ్గరకి వచ్చి తీసుకొని పోతారండి
ఆ కరెక్ట్ ఇక్కడ మా చుట్టుపక్కల కూడా అలాగే అంటే ఏదైనా తిన్న అది తరుకరి గురించి అదే కొత్తిమీరీ టమాటా ఇంకేదైనా కావాలన్నా కూడా వెళ్ళి వలేసి తీసుకురావచ్చు అండి ఇస్తారు
ఆ ఆ అంతే అండి ఎట్లనా అది ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి మనకు ఫ్రిడ్జ్ లో ఒక ఐటమ్‌ ఉంటుంది ఒక ఐటమ్ ఉండదు అప్పుడు మనకు అది కావాలి కదండి అది లేనిది మనం వంట చేయలేము జస్ట్ కొత్తిమీర కాని కరేపాకు కానీ అది లేంది మనం వంట చేయలేం రసం కానీ లేదు పప్పే కానీ కొత్తిమీర రసం కంపల్సరీ ఉండాలి
ఉమ్మ్ అవును
ఉమ్ ఇంకా అండి
ఆ ఇంక కట్ చేయన అండి ట్వంటీ మినిట్స్ అయిపోయింది
కాలేదు ట్వంటీ మినిట్స్ అయినా గాని
ఏదో తెలియట్లేదు నేనే కట్ చేయనా పోనీ
ఆ చేయనులేండి ఎందుకంటే పాప వస్తుందని నేను రేపు ఈవినింగ్ సేవెనుకు చేశానా అండి
ఆ ఓకే అండి ఓకే నేను ఫ్రీగా ఉంటాను ఓకే అండి బాయ్ అండి
ఆ బాయ్ అండి